హలో హలో హలో
హలో
హాయ్
ఏం చేస్తున్నారండి
ఎంలేదండి జస్ట్ వాకింగ్ అలా మీరు
మీర్ మేమేం లేదు మీరు రీసెంట్గా ఏదైనా గుడికి వెళ్ళారా
ఆ ఆ ఆ రీసెంట్గా జాతరకి ఎల్లాను
హ్మ్
అక్కడ అంటే మా రిలేటివ్స్ ఇన్వైట్ చేయడం వల్ల వెళ్ళాను బాగునింది ఇక్కడ కదిరి నరసింహస్వామి తేరు అని జరిగింది అక్కడికి వెళ్ళాము అక్కడ చాలా బావున్నింది ఒక పెద్ద క్రౌడ్ నేన్ ఎక్కడా చూడనంత క్రౌడ్ అక్కడ చూశాను చాలా బావున్నింది ది ఇంకా జాతి ఇతరలో వచ్చేసరికి ఫస్ట్ ఆ తేరు బండి అనేది వస్తుంది వస్తుంటుంది ఆ అంటే కదిరి మొత్తం తిరుగుతున్నప్పుడు
ఉమ్
మేము ఆ ఏమంటారు ఏ ఎలా దారిలో అయినా ఒక టెరస్ పైన గాని నుంచి చూస్తూ మనకి ఇష్టమైంది కానీ దేవుడికి ఇష్టమైంది తనకి విసురుతూ ఉం కొంతమంది ఆ ఆ అవును అక్కడ అలా జరుగుతుంది తర్వాత స్వామి రత్నం ఎన్నో కోట్ల ఎన్నో వందల మంది పట్టి లాగి ఆ ఆ స్వామి బండి కదులుతూ వస్తూ ఉంటాంది తుమ్మి దాంట్లో పూజారులు
ఆ
పూలు స్వామి చాలా అందంగా స్వామిని చాలా అందంగా అలంకరించి తీసుకొస్తారు అక్కడ ఇంకా నార్మల్ గా జాతి తర అంటే ఇప్పుడు మన మనం చూసిందే ఎప్పుడు బొమ్మలు కాల్స్ పిల్లలు కావల్సిన బొమ్మలు
ఆ
మనకు కావల్సిన ఏవైనా వస్తువులు
ఆ
చాలా దొరుకుతాయి నేను నేను రాండమ్గా కొన్ని కొన్ని కొన్నాను దాన్ కోసం కాస్ట్ ప్రతి ఒక్కరిని కాస్ట్ కోనుక్కుంటూ కాస్ట్ వర్తాయినవి తగ్గిన ఆ మనం కొనే ప్రోడక్ట్ ట కి వార్తైనవి కొనుకుంటూ
ఆ అద్ చాలా ఫేమస్ టెంపుల్ అనుకుంటా కదా
ఆ అవునవును కదిర్లో
మ్మ్ అవ్నవ్ను నరసింహస్వామి గుడి ఫేమస్
దాన్ తర్వాత్
మ్మ్
క్రౌడ్ నుంచి బయటకొచ్చేసరికి ఒక హాఫెనవర్ వన్ అ ఆ అవునండి ఒక గంట పడుతుంది బయటకి రావడానిక్ కి మళ్ళీ దేవుడు దగ్గరగా దగ్గర్ నుంచి దేవున్ని చూడాలి అన్నా గుడా కొద్దిసేపు టైం తీస్కొని చూసి దర్శించుకొని రావలి రావాల్సింద్ వస్తాము ఇంకా అలా ఐపోయిన్ తర్వాత్ తమ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి
ఆ మీ ఫ్యామిలీ అందరు వెళ్లారా
ఆ అవునండి మక్ చాలా దగ్గర రిలేటివ్స్సు సో వాళ్ళు ఇన్వైట్ చేశారు మమ్మల్ను సో ఇంకందరు ఇంకా మా ఫ్యామిలీ మొత్తం అంటే ఇంకా టోటల్ గా చాలా మంది ఒక థర్టీ ఫార్టీ పీపుల్గా గ్యాధరయ్యి ఇలా చేస్కొని ఇలా చేస్తారు ఆ పండక్కి ఏమంటరు పిండి పిండి వంటలన్నీ చేస్ కుంటారు చాలా రకాలుగా న వాళ్ళకి నచ్చినవి ఏవి ఇంపార్టెంట్ ఏవ్ వి అనేటువన్నీ రకాల రకాలుగా చేసి వచ్చిన వాళ్ళందరికి పెడుతూ తింటూ ఎంజాయ్ చేశారు
ఓకే పిండి వంటలన్నీ చేస్తారా అక్కడ
అవునవును
ఆ
ఫేమస్ వచ్చి కచ్చికాయ అని అంటారు అది ఏమంటారు పప్పులతో చేస్తారు పప్పులు బెల్లం కొబ్బర మనకు కావల్సిన డ్రై ఫ్రూట్స్ లాగా అది హెల్త్ కి మంచిది దాన్ని నెయ్యి తో అలా తింటారు ఆ
ఇప్పుడే వెళ్ళాను నరసింహస్వామికి అక్కడ దర్శనం చాలా సేపు అయ్యింది
ఆ మీరు పండగప్పుడు వచ్చారా లేక అంటే నార్మల్గా వచ్చారా
నార్మల్ టైమ్ లోనే
ఓకే ఓకే
ఆ అక్కడ ఇంకా చాలా బాగా జరుగుతాది అలంకరణ అంతా బాగా చేస్తరు వస్తారుకాద
ఆ అవును అవును
హ
అది ఏకాదశి ఏకాదశి రోజు చాలా బాగుంటది వైకుంఠ ఏకాదశి అని
ఆ ఆ అప్పుడు ఫేమస్ ఉ
తో చాలా అన్ని రకాల ఫ్రూట్స్ ని పెట్ టి అలంకరించి చాలా బాగుంటుంది చాలా చాలా ఫ్లవర్స్ ఉంటాయి చాలా
ఆ అవునవును మ్ మ్
బయట షాపింగ్ చేస్తే సరే మీరు ఎప్పుడైనా
ఆ కొన్నిసార్లు చేశాను ఆ ఆ మీకు ఇష్టమైన వంట ఏంటి
ఆ మాకి ఇష్టమైనది గోభి
గోబి ఫ్రైడ్ రైస్
యా గోబీ ఫ్రైడ్ రైస్
ఆ
ఉమ్ మీకు
నాకు కూడా గోబీ ఫ్రైడ్ రైస్ ఇష్టమే
ఓకే మీవి మావి టేస్ట్స్ట్ చల ట్ సిమిలర్ అండి
నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకా ఇష్టం చానా
ఓకే
ఆ ఫస్ట్ ఎలా అంటే అవన్నీ కట్ చేసి ఫస్ట్ ఫ్రై చేసి ఆ తర్వాత్ అంత ఎగ్గులు వేసి ఎగ్గులు వేయాలి
ఆ హా
తర్వాత రైస్ ఏసి
ఆ
అంతా మిక్స్ చేసి చేస్తే ఎగ్ ఫ్రైడ్ రైస్
మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ స్టైల్ ఇష్టమా లేక నార్మల్గా
నార్మల్ స్టైల్ ఇష్టం నాకు అంటే రోడ్ సైడ్ పెడతారు కదా అలా
మీరు స్పైసీ తింటారా లేక నార్మల్ ఆ మీరూ ఫుడ్యా
ఆ ఏం తెస్తున్నారు
ఆ మేం జస్ట్ వాకింగ్ మీరు ఫుడియా
ఆ చానా నాకు ఇంకా బిర్యానీ బర్గర్స్ పీజాస్ ఆ ఇంకా చాలా ఇష్టం చపాతీ ఎగ్ కర్రీ మష్రూమ్ కర్రీ బటర్ నాన్ చాలా డిషెస్ చానా ఇష్టం
ఓకే బయటికి వెళ్తే ఇష్టంగా తింటారు బయటికి వెళ్తే ఎలా లాంటివి తింటారు
పిజ్జా బర్గర్ అలాంటివి ఎక్కువ తింటాం ఆ మీరేం తింటారు బయటికి వెళ్తే
నేను బయటికి వెళ్ళ ఎక్కువ నూడిల్స్
అ
రైస్ ఐటెమ్స్
ఆ
నేను స్వీట్ లై స్వీట్ తినను సో నేను ఎక్కువ హాట్ హె ఎక్కువ ఇష్టపడత
ఆ
మీ స్వీట్ బా తింటారా
ఆ స్వీట్ తింటాను స్వీట్లు తింటాను అన్ని ఆల్రౌండ్
ఓకే ఓకే
అ
మీ ఇంట్లో ఏది బాధింటారు స్వీటా హాటా
స్వీట్ హార్ట్ అలా ఏం లేదు అన్ని తింటారు.
మీ ఇంట్లో ఏది
మా ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువ గానే తింటారు స్వీట్ కంటే
ఓకే నాన్ వెజ్ లో ఏది
నాన్ వెజ్ మటన్ ఫిష్ చికెన్ బీఫ్ అని బీఫ్ కూడా తింటారు అవును ఆ మీ ఇంట్లో తినారా బీఫ్
ఇంట్లో లేదండి మా ఇంట్లో బీఫ్ తిండ్రు అసలు బీఫ్ తిన్న వాళ్ళని మా ఇంట్లోకి అలో చేయరండి.
ఆ రీసెంట్ గా మీరు ఏ ఫేమస్ బిర్యానీ తిన్నారు.
మేము హైదరాబాద్ బిర్యానీ అంతే అండీ
ఆ
మీరు
నేను మొఘలై బిర్యానీ తిన్నాను చాలా బాగుంది.
ఓకే ఓకే
ఆ ఇంకా స్వీట్స్ ఎం తిన్నారు రీసెంట్గా
స్వీట్స్ కోవా అండి
ఆ నేనోచ్చేసి మోది చూర్ లడ్డు తిన్నాను.
ఓకే ఓకే నాకు మొత్తం మోతీచూర్ లడ్డు చాలా ఇష్టం కానీ దానికి ఆ
అంటే రీసెట్ కా వంటర్ మీరే ప్రిపేర్ చేసుకొని ఏమైని త
లేదు లేదు నేను కేరళలో రీసెంట్ గా ఆ పుత్తు కడలియా అనే ఐటెమ్స్ కొన్ని కొత్త కొత్తగా తిన్నాను అనమాట పుత్తు కడలి ఆ బొబట్లు ఇక్కడ ఒక దిడ్ డిఫరెంట్గా బననా అలా ఉంటుంది అవి తన్నా
ఆ
ఆహా
అవి ఫేమస్అ
అవునండి టిఫిన్లో ఇవి ఫేమస్
ఆ
ఉహుం
మా ఇక్కడ మొఘలై బిర్యానీ అని అది ఫేమస్
ఓకే ఓకే
ఉమ్ మీ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబం బాగా ఉం
ఆ అండి బాగుంటది నాకు చాలా ఇష్టం ఆ మేన్స్ సెవెన్ మెంబెర్స్ అండి యైట్ మెంబెర్స్ ఉన్నాం ఒకరు మిస్ ఒకరూ పెళ్లి చేసుకునే పేల్ సో ఇంకా మమ్స్ సలా ఉట్స్ వాట్
అంటే ఎవరి డెసిషన్ మీద అంతా ఉంటుంది మీ ఇంట్లో
ఊ మడాడ్స్
ఓకే ఎవరు సంపాదించేది ఎంతమంది వర్క్ చేసేది ఎంతమంది
ఈ ముగ్గురు సో వర్కింగ్ అంటే ఇం ఇకా వాళ్ళతో పాటు ఇద్దరు ఎక్స్ట్రా అవుతారు
ఆ ఇంకా స్టడీ ఇంకా ఎవరైనా
స్టడింగ్ అండి
గ్రాజ్యూవేట్ ఎవరు ఎవరూ అవ్వలేదా ఇం
గ్రాజ్యువెట్ ఒక్కర్ అయి ద్దన్ బిజినెస్ స్టార్ట్ చేశారు సో తను కూడా సం ఉపాదిస్తాడు
ఆ మీ ఉమ్మడి కుటుంబం బాగుంటుందా
ఆ అండి బంటది
ఆ ఆ సరే అండి
ఓకే అండి బాయ్
ఓకే